ఎం హలో లో హలో వినిస్తుందా అండి, బాగున్నారం డి
ఆమ్
బాగున్నామండి తిన్నారా
లేదండి తినాలి మీరు తిన్నరా
ఆ తినేసానండి
ఏంటి స్పెషల్ ఇవాళ
అది బిర్యానీ
ఓహ్
ఊ
ఏం చేస్తున్నరు
ఏం లేదండి ఖాళీగానే కూర్చున్నాను ఆ కదంటోటి ఫస్టు తిన్నానండి మీరు
మా ఫెండ్స్ తో పార్టీ యేస్తున్నండి
అవునా
ఆ
చాలా బిజీగున్నట్టున్నరు
ఊ ఇంగ బయటికొచ్చా ఫ్రెండ్స్ తో చాలా డేస్ అయింది ఫ్రెండ్స్ ని కలవక
ఉహు మీ డైలీ ఆబిట్స్ ఏంటండి
ఆ అర్థం కాలే అండి
మీ డైలీ హ్యాబిట్స్ ఏంటండి
ఈ ముందండి మార్నింగ్ లేవడం తినడం మూవీ చూడడం గేమ్ ఆడడం తినడం పడుకోవడం అంతే
ఓహో అంటే మీరు స్టడీ చేస్తున్నారా
హు
అంటే మీరుప్పు ఉ చదువుకుంటున్నారా
లేదండి ఆపెజా
పెసారా ఇపు అంటే ఎక్కడ వరకు చదువుకోని ఆపేశారు హ అ అవును నేన్ టెన్త్ తోటె ఆపేశానండి ఊ టెన్ తోటే బోర్ కొట్టేసింది ఇంకా ఎల బుదిగాలే పన్ చేసేసాను
అంతే టెన్త్ కంప్లీటా
లేదండి డిస్కంటిన్యూడ్
అవునా
నడి ఇంట కంప్లీటెడ్ ఆ
ఎంత కంప్లీట్ అంటే అండి హలో హలో హలో